హలో
హలో లో
హలో నమ ఇనపడుతుందా
హలో ఆ వినతుందం మీకు వినతుందా నమకార మడి ఆ నమసర మండీ ఆ బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగునమండి ఏం చేస్తురండి
ఏ ఏం లేదండి పండగకు పక్క బట్టలు ఇట్లా విండేస్తున్నాం
ఉ చిన్న రండి కొండి
కొని ఆ తిన్నామండి
ఇంకొర ఎస్
ఇవాళ విండి కొన్ని రేపు అమ్మోలింటికి పోదామని
ఆ వెళ్తారా అండి పండగకి మీరు
ఆ వెళ్తున్నామండి అమండి
అవునా అండి ఎందుకండి మీ మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి ఎస్ కుంటారా పండుగ ఇక్కడ ఏకొరా
చేసుకోమండి వెళ్తామండి ఇగ ఎప్పుడో ఒక్కసారే కదా హాలిడే వచ్చేది
ఆ అవును పిల్లలకు హల్ డే వచ్చినప్పుడు లో ఆవును మిగిలాలండి తిని మళ్ల గొడవకు జింజతరా
అవునండి
అమ్ వాళకి కూడా కొంచెం మంచిగనిపిస్తది మనం వెళ్లి పండగ వాళ్ళకి
అవునండి అందుకే వెళతా అండి అన్ని ఎవన్న విండేసుకున్నా అండీ
రేపు స్కూల్ ఉంది కదండి మరి ఆ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా
స్కూల్ రేపు స్కూల్కి పంపించినంక సాయంత్రం పోతామండి
అదే రేపు సాయంత్రం అంటే ఆఫ్టర్నూన్ వస్తారు కదా పిల్ల ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి
అవునండి ఇక మండే ట్యూస్డే ఉను వెనస్డే
కమా ఊ
అవునండి పిల్లలు తొందరగా వస్తారు కదా కొంచెం మంచిగానా అనిపిస్తుందండి
ఊమ్ అవునండి అంటే వాళ్ళు చికాకు చికాకు అల్లరి అల్లరి వేస్తుంటే కోపం రాద అండి ఎందుకన్నా వచ్చ హాఫ్ డే స్కూల్స్ ఫుల్ డేస్ ఉంటే మంచిగుండు అనిపియదా
కాల ఉమ్ ఇక ఒక్క పూట బల్లే పెట్టారండి పిల్లలు ఇక గుడ్ కప్పుడుత ఫ
అ అంది
రంది బళ్ళలే
చూసుకోరండి చూసుకోరుగాని ఇంకింటికి వస్తేనే ఎండలో తిరగడం గాని ఆడడం ఇలాంటి స్కూల్ ఉంటేనే మంచిగ ఉంటారు కదా
ఉంటారు కానీ ఇంకా ఇంటికి వస్తే మా పిల్లలు ఎటు బయటికి వెళ్ళారంండి పడుకుంటారు మధ్యాహ్నం నాలుగింటికే బయటికి వెళ్తారండి
అంట ఉంటారా
ఆ ఎండ తగ్గినాక స్నానాలు పోసి పంపిస్తుంది ఆడుకోవడానికి
అవును అవును
ఇక్కడే షెటిలు ఆడతారండి ఇంటి దగ్గరనే
అవునా అండి మీకు ఇట్లా అనిపిస్తుందండి అంటే ఏంటి మీరు కూడా ఆడుతారా మంచిగా అనిపిస్త స అండి పిల్లలతో షటిల్ ఆడడం వాళ్ళతోనే ఆడుకోవడం మంచిగా అనిపిస్తుంది గిట్లాంటివి ఆడతారా అండి తొక్కుడు బిల్లలు
అట్లాంటివి ఆడమండి పచ్చిస్ ఆడతామండి
పచ్చి పిల్లలండి
పిల్లల తొకుడు పిల్లలు ఆడారు కానీ కబడ్డీ, ఖోఖో ఆడతారండి
హ కబడ్డీ, ఖోఖో అట్లా ఆ చేర్ గేమ్ మ్యూజికల్ చేర్
ఆ
ఇంకా క్రికెట్ ఇట్లా ఆడతారా అండి పిల్లలు
ఆ అమ్మ బాబు ఆడతారండి క్రికెట్
కొంచెం పెద్దవాళ్ళే అన్నట్టు క్రికెట్ ఆడితే
అవునండి
అ ఇంకా మా పిల్లలు కూడా క్రికెట్ ఆడుకుంటారు గానీ వాళ్ళు ఇట్లా అంటే పెద్ద బ్యాట్ తోనే ఆడరండి ప్లాస్టిక్ బ్యాట్ బాల్ తోనే ఆడుకుంటారు కుంటారు
మా వాళ్ళు చెక్క దాని తోటి ఆడతారండి
ఆ చెక్క దాంతోనే ఆడతారండి వీళ్ళు కూడా కొంచెం చెక్క దాంతోని కొన్ని ప్లాస్టిక్స్ తోని ఇక వీళ్ళకి ఎట్లా క నచ్చదు అట్లా ఆడుకుంటారండి వీళ్ళు తొక్కుడు బిల్ల అని టమాటాలు అని క్యారం బోర్డ్స్
అవునా
అవునండి ఇట్లా
మీరు ఆడతారా అండి పిల్లలతోటి గేమ్స్ ఏమన్నా
ఎప్పుడు ఆడమండి మా సైడ్ కూడా ఇట్లా ఇప్పుడు అష్టచమ అదే పర్చిసే ఎక్కువ ఆడతారండి ఇక దాంతోనే టైం పాస్ అవుతది మాకు కూడా
అవునా మీరు ఇటు పనికి వెళ్ళారా అండి
పనికి వెళ్ల వెళ్ళమండి ఇంట్లోనే ఉంటాం మీరె ల్ తరండి
ఎల్లమండి మేం కూడా ఇంటిలోనే ఉంటాం
అ మంచి అంటే ఇట్లా ఇంటి దగ్గరంటే మరి టైం సరిపోతదాండి బోర్ కొట్ ఉంటదా మంచిగ అనిపిస్తదా
ఉంది కదండి కొంతమంది నా ఏజ్ వాళ్ళు ఉంటారండి నాతోటి ఉండడానికి
ఇ అవునండి వా బోరుకొట్టకుండ పని అయినా పనే సరిపోతది కదా అండి బోరింగ్ ఉంటది ఇంట్లో అన్ని అయిపోతే
ఉ పనే సరిపోతదండి పిల్లలు వచ్చే వరకు వాళ్ళ బట్టలు పిండుడు
ఇల్లు సర్దుకోవడం
అవునండి
కొ టై మరిడం
ఆ ఏంటిదండి
చుట్టు పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం కలుపుకోవడం మట్లా స గండి ఇ అగర ఎట్ల టైమ్ సరిపోదండి
సరిపోదండి ఇంటి దగ్గర ఉంటే టైం యాడ సరిపోతాదండి పిల్లలు వచ్చే వరకు అవునండి పిల్లలు వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ వాళ్ళ బాక్సులు తోమడం ఇప్పుడు ఇగ వాళ్ళ మళ్ళీ వాళ్ళు రాగానే బాక్సులు తోమడం వాళ్ళకి స్నానాలు మళ్ళీ వాళ్ళ బట్టలు పిండడం ఈ ఆఫ్ డే స్కూల్స్ అయితే ఇగా అదేగ పొతది అండి
అవునండి ఇంగా ఇంకేముందండి వాటి చూసి ఇది చూసేసరికి
గ్యాస్ లు దొర్ కట్లు ఇవ్వండి చాలా ఇబ్బంది అయితంది గ్యాస్ లు గుంచి
అవునండి మేము కూడా యూట్యూబ్ లో వస్సమ్ ఫోన్లలో అక్కడ ఇక్కడ
ఇట్లా ఎందుకండి ఇట్లా ఇబ్బంది అయితాంది గ్యాస్ లు అసలు ఎందుకు వస్తలేవండి ఏమన్నా తెలుసా
ఏదో ఎక్కడో ధర్నా జరుగుతుందని గ్యాస్ ఆపేసారని అంటున్నారండి
మరి వస్తాయా అండి మరి మళ్ళీ మనకి గ్యాసులు ఎట్లా
వస్తాయండి ఏం కాదు వస్తే కాకపోతే అక్కడకూడ ఇలనే బిట్వీన్
హలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుంది అండి ఆ విని
ఉ అదే గ్యాస్లే
హలో
గ్యాస్ లు ఎప్పుడు వస్తాయో అని భయమైతాంది అండి
వస్తాయి అండి ఏదో దేశంలో ధర్నా జరుగుతుందని యుద్ధాలు జరుగుతున్నాయి అని సాకు అవి వస్తున్నారండి వస్తాయి అప్పుడు కూడా ఇట్లనే బంగారం గురించి కూడా ఇట్లానే చేసిర్రు కదా అండి
అవునవును
మ్మ్ మళ్ళీ తగ్గుతాయండి ఇంగా
బంగారం ఏం తగ్గట్లేదు కదాండి డబ్బులు బంగారం కొను
బంగారం కాదు ఇ తగ్గదండి మన చిన్న అప్పట్నునుంచి వస్తునే అంగ అంగనే అద్
హలో
ఉంద పొద్దగాని స్నేల్లి అలాంట్ ఆయితే బంగారం తగ్గడం అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అసలు.
మన మిడిల్ క్లాస్ వొల్లం ఎట్లా బత్ కాదండి బంగారం లేకపోత్ తే కొంచెం ఎట్లా ఉండద్ ఫంక్షన్స్ కేలీనమ్ ఇప్పుడు ఇప్పుడు అట్లా చూస్తున్నారు కదా అండి
బంగారం అందరికి అలవాటు అయిపోయిందండి, ఇక బంగారం ఎవరు వేసుకుంటారండి ఇప్ ఇప్పుడు అందరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవ ఇప్పుడు బంగారం అంటే మన లాంటి వాళ్ళం కొనపాలంటే చాలా కష్టం మరి
అవునండి చాలా కష్టంగా ఉందండి బంగారం కొనాలంటే
ఔని ఉ మనలాంటోళ్ళు బంగారం ఏం కొన్నాలేం అండి ఇంకా ఉన్న వాటితోనే సర్ది పెట్టుకోవాలి క
అవునండి చింతపండు గిట్లా కొనుక్కున్నారా అండి మీరు
చింతపండు ఇన్ లేదండి మాకు పొలం దగ్గర ఒక చెట్ తుంది దానికి కాదు దుల్పి గింజలు తీసుకోవాల ఇంకా దాన్ తూనే నేమ్ ఉమ్ కైతే ఎప్పుడు కొనలేదండి చింతపండు
అవునా అండి
ఉంది మీరు ఎట్లా అండి కొనుకు కుంటారా అండి
రవ్ ఏంటండి
హలో మీర్ చింతపండు కొనుకుంటారా హలో వినిపిస్తుందా అండి
ఆ కొన్ ఆ వినిపిస్తుందండి కొనుక్కుంటామండి మేము
అవునా అండి
కొనుక్కోవాలండి ఇంకా కొనుక్కోలేదు ఇంకా దులుపలేదు, డెబ్బై రూపాయల కేజీ అంటున్నరండి అవ్ అవునండి వన్ ఇయర్ దాకా మళ్ళీ సమ్మర్ దంకా
ఆ సీ లో అయితే కొంచెం ఎక్కువనే ఉంటందండి.
అవునా అండి
ఆ అవ్ సరే అండి
సరే అండి
సనిరంద